హలో
హలో
హలో
హ హాయండి బావున్నా మీరు బావున్నారా
ఆహ్ బాగున్నాం అండి ఏం చేస్తుండ్రు టిఫిన్ అయిపోయిందా
ఖాళీగానే ఉన్నాం
అవునా ఆహ్ చేసామండి నేను కూడా చేసాను టిఫిన్
అవును
ఏం టిఫన్ చేసిండ్రు
ఆహ్ ఉప్మా చేసాము అండి
అవునా ఆహ్ ఆ ఓకే మరి పనులన్నీ అయిపోయినయా
అయిపోయినాయండి పనులన్నీ అయిపోయినాయి ఖాళీగా కూర్చున్నాం ఇగా
ఆహా హమ్ మరి లంచ్ ఆహ్ మేము కూడా తిన్నాం నేను పని ఇంకా లంచ్ ప్రిపేర్ అవుతుందండి మధ్యాహ్నం ది
ఏం చేస్తున్నారండి స్పెషల్ ఇవాళ
ఈ రోజు మళ్ళీ మటనే హమ్ ఎందుకంటే ఇది ఆహ్ హుర్బానీ గోష్ మాకు వస్తది కదా బక్రీద్ కదా ఆహ్ అదే వచ్చింది మటన్ కాబట్టి అదే చేస్తున్నాను ఇప్పుడు
ఓహ్
హమ్
కదా అండి మటన్ అంటే ఎక్కువ ఇష్టమేనా మీకు
ఆహ్ ఇష్టంమే చికెన్, మటన్ నాన్ వెజ్ అంటే ఇష్టమే
ఆ హ మీకు ఏమంటా అంటే ఎక్కువ ఇష్టం అండి
నాకు ఎక్కువ అంటే వెజ్లోనా నాన్ వెజ్లోనా
నాన్ వెజ్ లో
నాన్ వెజ్లో లో అయితే చికెన్ చికెన్ ఫ్రై చికెన్ బిర్యానీ అంటే ఇష్ట త్తం
వెజ్లో
వెజ్లో అంటే నాకు పప్పుచారు టమాటా ఇవి ఇష్టం
ఆహా
ఓన్లీ టమాటా కర్రీ అన్నా కానీ ఇష్టమే నాకు పప్పు చార్ అంటే ఇష్టం ఇంకా మీకేమి ఇష్టం
నాకు వెజ్ రే ఇష్టం అండి నాకు పప్పు చారు ఆలు ఫ్రై అలాంటివి
ఉహ్మ్మ్ ఏంది నాన్ వెజ్ తినరా మీరు
తినండి అంత ఇంట్రెస్ట్ ఉంద నాన్ వెజ్ మీద
అంటే ఎగ్స్ కానీయండి చికెన్ మటన్ ఏం తిన్నరా
అహా లేేదు బిర్యాని పనిలో జస్ట్ రైస్ తింటా ఎగ్ అంటే బాయిల్డ్ ఎగ్ రేర్ అది కూడా అంత అంత ఎక్కువ ఉండే తిన
ఉహు కూలర్ పే హై ఓకే ఇంకా అండి మధ్యాహ్నం లంచ్ అయిపోయిందా మరి ప్రిపేర్ చేసిండ్రా
ఆ చేసామండి మటన్ చేసాం పప్పు మటన్న్న పప్పు చారు చేసాం టీవీ చూస్తారా అండి మీరు
ఆ చూస్తాను తక్కువ టీవీ చూడడం అంటే నైట్ ద పూట్ టా ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తాను సీరియల్స్ కంటిన్యూగ చూడను
ఆహా
ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ వస్తయి కదా అవి చూ చూడడం ఇష్టం ఆ బిగ్ బాస్ కానివ్వండి ఇలా ఇండియన్ ఐడల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏమనుంటె ఇవీ ఇంట్రెస్ట్గా చూస్తాను ఇంకా సీరియల్స్ అవి చూడడం అంటే ఎంత టైం ఉండదు గు పిల్లలు టీ వీ ఇవ్వరు కాబట్ టీ చూడను ఊ ఊ
ఇంకా అమ్మారు కదా అండి వెదర్ ఎలా ఉంది అట్ సైడ్ ఎండలు ఉన్నాయా బాగా
ఇగా చాలా బాగున్నా ఇట్ది బస్సలు కొంచెం సేపు మార్నింగ్ నైన్ అయితే చాలు బయటికి ఏళ్లలెం అంతగనం మెం ఉన్నాయి ఈ సైడ్
అవునండి మా సైడ్ కూడా
బాగా వేడి కుల్లర్ లో మధ్ మధ్యాహ్నం పూట ఒంటి గంట రెండు గంటలకైతే కూలర్ వేసుకున్నాగాని ఆ చల్లటి గాలి వస్
అసలు గాలి అది చల లేదు తాగుతలేదు
ఆహా తగు లేదు అసలు లాస్ట్ టైం ఎంతలా లే కుండే వేడి
అవునా లేకుండే లేకుండే
వర్షాలు వస్తూ ఉండే కాబట్టి చల్లగా ఉండేది
ఈసారి బాగా ఉన్నాయండి టలు
బాగున్నాయి అసలు వర్షాలు మరి ఈసారి వర్షాలన్న కూ వస్తాయో రావో అదే డౌట్ ఉంది అసలు
మ్మ్ ఎండ ఇంత తీవ్రంగా ఉన్నాయంటే వర్షం పడతది కావచ్చు ఇగ మ్మ్ మొన్న పడ్డవి కొన్
ఆ ఊ
మొన్న కొంత పడ్డది మళ్ళా కతం మళ్ళా ఫుల్ ఎండ స్టార్ట్ అయింది
అది ఎక్కడ ఒక్కటే రోజు కొన్ చం అట్లా చినుకుల్లా పడ్డది మం
నైట్ టైమ్ పడ్డదికా అనుకుంటా కదా నైటు
మాకైతే పడలేదు కొంచెం మామూలుగా అట్ల చినుకులు వచ్చి వెళ్ళిపోయినాయి అం తే హ్మ్ ఎక్కువ వచ్చినాకని మంచుగుండు వర్షం
ఆ కొంచెం కొంచెంమన్నా వెదర్ కూల్ అయ్యేది
ఆ వెదర్ కూల్ అయ్యేది ఇదేంటంటే కొంచెం బక్రీద్ లో కవాబ్ వేసుకున్న వాళ్ళకి మంచి మంచిగుంధి ఎండ ఎందుకంటే తొందరగా అల్లాడుతాయి కదా అలా అదొక్కటే కొంచెం యూస్ ఫుల్గా ఉంది ఎండ ఇప్పుడు
ఆ
ఉమ్
బ ఇంట్లో వడియాలు వేసుకోవడాన్ ఇంట్లో వడియాలు వేసుకోవడానికి ఎండ చాలా మంచి పనికొస్తాయి
ఊ ఊ అంతే
మేము కూడా చాలా బానే జరుపుకున్నామ అండి
ఉహూ
అంటే బక్రీద్ కి అంతా ఉండది కాని రంజాన్ అంటే కొంచెం స్పెషల్ ఉంటది
అవునవును డ్రెస్ తీసుకున్నారా మరి బక్రీద్ కి
లేదండి లేద్ లేదు తీసుకోలే
ఆహ
నే ఏదో ఒకటి వేసుకుంటాం అంతే
అవునా సమ్మర్ కదా ఎక్కడికెళ్ళను వెల్లిండ్రా మరి చుట్టాలఇంటికి
మ్మండి వెళ్లి ఇగ ఈద్ ము బారక్ అని చెప్పి కలిసి వచ్చుడు అంతే
అవునవును హ్మ
అదే రే కాల్ ఆత
ఇంకా చెప్పండి మీరు చూస్తారా టీవీ చూడడం అంటే ఇష్టమేనా
లేదండి నేను టీవీ ఎక్కువ చూడ మొబైల్ చూస్తా అందులో డ్రామాస్ చూస్తా మ్ టీవీలో ఎక్కువ ఏమ డ్ర సీరియల్స్ అవి అంత ఇంట్రెస్ట్ ఉండే ఇగ మొబైల్లో పాకిస్తానీ డ్రామాస్ ఉంటయి కదా
ఉమ్ ఉమ్
అవి ఎక్కువగా చూస్తా
అవునా ఉంహు ఇంకా మీకేమైన్నా బుక్స్ చదవడం అంటే ఇష్టమేనా
అ బయటి బుక్స్ ఏం చదవాలి స్టడీస్ అంటే చాలా ఇష్టం ఎ ఏదో ఏదో చదువుతూనే ఉంటాం ఇగ బుక్స్ లో స్టోరీస్ ఉంటాయి గదా ఇట్లా నావెల్స్
ఉమ్ ఉమ్
ఉమ్ అలాంటి బుక్స్ అంట చదువుతాం ఇంట్రెస్ట్ అప్పుడప్పుడు
అవునా అంటే మేము స్టడీ చేస్తున్నా ఇంకా
ఆ స్టడీస్ చేస్తున్నా
అవునా అన్మ్యారీడా మీరు
హా
ఉమ్
ఉ ఉమ్
ఇంకా ఇంకా చెప్పండి ఇంకేంటి విశేషాలు మీ ఊళ్లో అన్ని స్పెషల్గా ఉంటే ఏమన్నా తిరగ జడానికి ఇలా బయట తిరగడానికి
ఆ ఏముండే ఏముండేయండి మాముళ అని దాయము ఉండయి
అవునా
ఉమ్ మీకు మీ సిటీ అంటే ఇష్టమా ఆ పల్లెటూరి అంటే ఇష్టమా
అంటే మనకు కొన్ని కొన్ని సందర్భాలలో సిటీనే మంచి అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలల్లో అ బ్బా పల్లెటూరే మంచి అనిపిస్తుంది
హా హా ఆ అంతేనండి
ఆ గేమ్దుకంటే ఏమన్నా ఆవే మనకి కావాలి అర్జెంటుగా వస్తువులుంటే మనకు పల్లెటూర్లలో దొరకవు సిటీలో అవైలబుల్గా ఉంటాయి ఉమ్ వెదర్ పరంగా కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే మళ్ళీ పల్లటూర్ అంటే ఇష్టం
ఆ
అలా రెండు కూడా కంబైండ్గా ఉండాలన్నట్టు రెండు కూడా ఇష్టమే
కానీ చ చమ్మా ఎండ కాలంలో మాత్రం పల్లెటూళ్లు అంటేనే బాగుంటాయి సాయంత్రంచిగా చల్లెటి గాలి వస్తే మన ఇక్కడ సిటీస్లల వెదర్ దొరకది
ఉహుమ్ దొరకదు మా మమ్మీ వాళ్ళది పల్లెటూరే కాబట్టి మేము హాలడేస్ వచ్చినవంటే మా మమ్మీ వాళ్ళింటి ఇంటికి వెళ్ళిపోతాం మేము
అవునా
ఉమ్ అక్కడ మంచి అనిపిస్తది చుట్టుపక్కల అందరం అది పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరు కజిన్స్ వాళ్ళు ఉంటారు చక్కగా అందరం బాగా ఎంజాయ్ చేస్తాం ఉమ్ ఏ అప్పుడు మనకి ఏ హాలిడేస్ వచ్చ కానీండి దసరా సంక్రాంతి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మొహరం వస్తుంది ఏదైనా కానీ వెళ్ అక్కడికే వెళ్తాం వెళ్తే అందరూ వస్తారు మా చుట్ట ఉంటారు
మొహర్రం బాగా జరుగుతద అండి అక్కడ
ఆ బాగా జరుపుకుంట అదొక అక్కడా మెట్ల సవారీలని పెడతరూ ఉమ్ పెట్టి అక్కడ ఫస్ట్ సెవెంత్ డే నుంచే స్టార్ట్ అయిపోతుంది పొద్దు అక్కడ ఫెస్టివలు ఆ ఇట్లా మళ్ళీదా చేస్తరు షర్బత్ అ అవి చేసి ఇంట్లో మేము చేస్తాము అక్కడ తీసుకెళ్తం అవి సవారీలు మా ఇంటికి వస్తాయి వాళ్ళు ఉంటరు కదా పెట్టే వాళ్ళు ఉమ్ ఉమ్ తిరుగుతా ఉంటాయి కదా ఉమే మంచిగా అనిపిస్తది ఆ మొత్తం మూడు రోజులు మొత్త మొత్తం సందడి సందడిగా ఉంటది మాకు
వెళ్తరా అండి పీరిల దగ్గరికి
ఉ ఏమన్నారు
పిరీల దగ్గరికి వెళ్తారా మీరు
ఆ వెళ్తామ్ వెళ్తామ్
ఆహా
అందరం మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తాం మేము
ఆ హ బాగుంటది కావచ్చు అక్కడ ద
హుం బాగుంటది అందరం కలిసి వెళ్తాం కాబట్టి మంచిగ అనిపిస్తది అంతర చుట్టాలందరు ఉ తరు ఒమ్మాయిగా ఇంకా ఎ ఇంకా రంజాన్ అంటె ఇస్ట్ త్తమ్
ఉ ఉ
రంజాన్ ఇల్
రంజాన్ కి ఎం చేస్తరు
రంజాన్ కి ఇంకే బిర్యానీ చేసుకుంటాం ఫస్ట్ మంత్ నుంచే స్టార్ట్ కద పండుగ రంజాన్ కాబట్టి రోజా ఉండామ్ ఆ స్థారు సహీ స్పెషల్ స్పెషల్ వటకాలు మేములివే వాళ్ళు ఇవ్వడం వాళ్ళు మాకు తెచ్చి ఇవ్వడము ఇల మంచి అనిపిస్తది అ
ఎలా చేస్తే చాలా మంచిగ ఉంటది
అ మొత్తం
మిలాగా
సందడి సందడిగా జరిగి పోది
ఆ ఒకరి నుంచి ఒకరికి ఇట్లా షేర్ చెసు కుంటా ఉంటారు ఆ ఆ
షెడస్క ఇంకా ఫై డేస్ ముందేష్ షాపింగ్లకి వెళ్ళడం ఉ ఇగ అప్పుడే మూడు నాలుగు డ్రెస్ తీసుకొ ఉంటాం మేము అంతె ఎందుకంటే రంజాన్ కి అయిపోద్ ది బక్రీద్ కు అయిపోద్ది మొహరం కు కూడా అయిపోతయి అన్నట్టు ఆ విధంగా ఉంటది